ఏం చేస్తున్నావ్
పెరుగుతున్న
పోలే హాస్టల్ కి ఇంకా
హాస్టెల్ కు పోలే
ఎప్పటి నుంచి మీకు స్టార్ట్ కాలేజ్
సిక్త్ నుండి
సిక్స్ నుండ మాకు ఆ ఆ రోజు నుంచి మిడ్ వన్ ఎగ్జామ్ స్టార్ట్
ఏ ఎగ్జామ్స్
మిండు మిండు మిడు వన్ ఫైనల్ ఇయర్
ఫైనల్ ఇయరా
ఉ ఫోర్ వన్
ఉ ఇప్పుడు ఫైనల్ ఇయర ఇప్పుడు
ఆ ఆవును తిన్నావా
తిన్నా ఏం చేత్తన్నావ్
ఏం లేదు ట్యూషన్ అయిపోయింది ఇందాకనే తినేసి కూర్చున్న అట్ల
మీ పిల్లలు బాగున్నారా
బానే ఉన్నారు మా ఫ్రెండ్ కాల్ చేస్తే మా ఫ్రెండ్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదంట ఎందుకు
మీ ఫ్రెండ్ తను కాల్ చేసింది నాకు కూడా తెలువది
అవునా అప్పుడు కాల్ చేసింది మా ఫ్రెండ్
ఆ నెక్స్ట్ టైమ్ చెయాలి
నీ కూడా క్లాస్మేట్ కదా తను ఏట్లో
అవును అవును చూడాలే
ఆ చెయ్యి ఫ్రీగున్నప్పుడు
మీ ఫ్రెండ్ ఏం చెప్తాంది
ఎమ్ లేదు
ఆ
ఇందాక కాల్ చేసి ఉండే అప్పుడు ట్యూషన్ ఉన్నా అని తర్వాత వేస్తా ట్యూషన్ అయిపోయినాంక అని చెప్పిన
ఆహా
ఉ ఏద కాల్ ఇయ్యాల కాలేజీ లో ఏమైంది తెలుసా అయితే స్కాలర్షిప్ మనీ పడ్డాయి నాకు స్కాలర్షిప్ మనీ వడున్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వాడు ఉండే అవి నాకు స్కాలర్షిప్ అని అయితే అందులో టూ ఎయిట్ నాకు రావాలి మితా మని కాలేజ్ ఫీ నాకు అది తెడెలివదు నేను ఏం చేసినా నీ ఎంత పడ్ది అంటే ట్వంటీ సిక్స్ థౌసండ్ బట్ టోటల్ ట్వంటీ సిక్ థౌసండ్ పే చేసుకున్నా తెల్సా మళ్ళా టూ ఎయిట్ అట్లా సార్ టూ ఎయిట్ అన్ అడుగుతే లేదమ్మా నన్నను ఆల్రెడీ క్యాంప్ అయి కంపక్స్ లో కట్టి కదా లేదు నెక్స్ట్ టై మళ్ళ స్ కాల్ర్స్ ఇవ్వటప్పుడు అప్పుడు కట్ చేసుకుని కట్టు ఇప్పుడు ఇవ్వలేముో అట్లా ఇట్లా అని చెప్ప మళ్ళీ ఏం అన్నటుండు తెలుసా సారు ఆ చేసుకుని చెప్పారమ్మ మీర అని అంటాను మీరు నేను స్టేటస్ సార్ కె ఇచ్చిన
తే
చె ఎ ఎంత ఆశ పడ్డానో టూ కే వస్తాయి టూ ఎయిట్ వస్తాయి అట్లా అని
మళ్ళ ఒకసారి ఎప్పు అర్ధం కాలేదు
ఏం లే
మాల్ ఓసారి చూపొచ్చు అర్ధం కాలే
ఏ ఎందుకు చెప్పింది అని సాలే చెప్పాలి నీకు ఎట్లా చెప్పినా అర్ధం కాదు
మరి చెపొచ్చుగా
ఏ మొద్దులే పోయిన రేపో రేప్ బోన్ మళ్ళీ వెనస్ రేపు ఇంకా వెనస్డే రోజు ఇంటి దగ్గర మళ్ళ థర్స్డే ఫ్రైడే వోత్ మళ్ళా సాటర్డే ఇంటి దగ్గర మండే నుంచి ఎగ్జామ్స్ మిడ్ వన్
మా కూడా ఎగ్జామ్స్ రేపటి నుండి
నీక్ ఇంక కాలేజెస్ స్టార్ట్ గాలే గదా ఎగ్జామ్స్ ఎట్లాంటయి అ
ఎందుకండి ఆఫీషియల్ గా రాస్తాను
కొతుగా స
ఆ
పోతున్నారాన్నికి రోజు మార్నింగ్ అంటున్నా రన్నింగ్ కి పోతున్నావా రో మార్నింగ్ అంటున్నా
లేదు లేదు
ఎందుకు
ఎవ నిమ్మకాయల్లి పెసిలు పోవట్లేదు
ఇష్ అవునా ఓకే ఓకే
ప్రతి పేస్ నిమ్మకాయి దడుతాను
చెయ్యి మా ఫ్రెండ్ కాల్ ఈ రోజ యినా కాల్ బ్యాక్ జేయ్ ఏమో ఇయప్ ఏమో ఏదో చెప్తా అన్నది ఆ
ఆమెనే చేయమని చెప్పు ఆమెనే చేయమని చెప్పు
ఆమె చేసినప్పుడు నువ్వు లిఫ్ చేయ్యట్లే కదా
అందుకే ఆమనే ఆమె నెంబర్ ఇయ్యమను చేస్తా
నీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ తను కా మొన్న కాల్ చేసిన దాంట్లో ఉంటాది కదా
లేదు లే
నీ కాల్ హిస్టరీలో చూసుకో తన నెంబర్ ఉంటది
ఆమె ఒక్కదానికే చేయాలన మరి ఇయాలన
ఆమెకు ఎవరైతే నీ కాల్ చేసిర్లో ఆమెకే ఏయి తను ఏదో మాట్లాడతా ఆని చేసింది నీకు
వేరే వాళ్ళకి కూడా చేసేస్త సాటిస్ఫాక్షన్ ఉంటది కదా
నీ ఇష్టం ఎవరికైన చేసుకో నీ ఫ్రెండ్స్ కి అట్లా
ఆహా ఈ రోజు మీ ఫ్రెండ్ అగు పడ్డది బయట
అవునా
అ
ఓల్డ్
ఉ
మేబి హాస్టల్ నుంచి వచ్చింది కావచ్చు మేబి
హాస్టల్ పోయిందా ఆమె
కావచ్చు
కాలేజ్ స్టార్ట్ గా ఇగ
ఆవునా కొందరి నీకు స్టార్ట్ కాలే గాని వేరే వాళ్ళకు అట్లా స్టార్ట్ అయినాయి
ఆ తిననే తినవి ఉమ ఈరోజ అగు పడ్డే మరి బయట
ఆహ
జస్ట్ వన్ లుక్
హుహూ ఓకే
చెప్పుధాం
మీకు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు జులై సిక్స్త్ నుంచి స్టార్టా పోర్త్ ఇయర్
ఫోర్త్ ఇయర్ జులై సిక్స్త్ నుండి మళ్ళా లాస్ట్ లాస్ట్ ఎప్పటి వరకు జూలై నుండి టెన్ మంత్స్ లెక్క ఏసుకో
జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెబర్, జనవరి, ఫెబ్రవరి, మార్చ్, ఏప్రి ప్రిల్ ఏప్రిల్, మే ఇగా అంతే
మీ అంటే ఆమె మీ మేనే మేనే నేను అవును
నా డిప్లొమా ఫ్రెండ్స్ ఉంటారు కదా అందులోకి ఆమెకి ఆహా నా డిప్లొమా ఫ్రెండ్స్ ఉంటది కదా అందులో ఒక ఆమెకు పాపం లాస్ట్ రౌండ్ లో పోయిందంట కాలేజ్ ప్లేస్మెంట్స్ అయితున్నాయంట లాస్ట్ రౌండ్ లో పోయిందంట
ఆహా రాయలే ఇంకా ఇంకా ట్రై చేయలేదా మరీ వేరే దాంట్లో ఏవీ
అంటే కాలేజ్ కే వస్తాయి కదా ఏదో ఇంకొక కంపెనీ ఏదో వస్తదంట రేపు రేపట్ల అది హైయెస్ట్ ప్యాకేజ్ కంపెనీ అంటా మేబి దానికి ట్రై చేయాలి అని అన్నది
అవున
ఉమ్
నువ్వు కూడా ట్రై చేయకపోయినావు హైయెస్ట్ ప్యాక్
ఇంకా ఇంకా స్టార్ట్ కాలే మా కాలేజీ లో ప్లేస్మెంట్స్ ఫోర్టోలో అట్లా స్టార్ట్ అయితే కావచ్చు మేబీ
ఆహా
ఆ ఎక్కడున్నావు బయటన్నావ నువ్వు
బయట ఎంజాయ్ ఫ్రెండ్స్తోఉన్న
ఓహో
నువ్వెక్కడున్నావ్
ఏమిలే ఇంట్లోనే ట్యూషన్ అయిపోయింది కదా ఈ టైంలో ఇంట్లో ఉండకుండా ఏడుంటా
మరి మేము కూడా ఇంట్లనే ఉన్నాం మేం కూడా
ఆ ఫ్రెండ్స్తో అని అన్నవ్
ఫ్రెండ్స్ తోనే ఇంట్లో ఉన్నాం
ఓకే ఓకే
ఇప్పుడే కొంచెం ఆఫీషియల్ గా డ్రింక్ తీసుకొని ఇప్పుడే బయటకి వచ్చి ఫ్రెండ్స్ తోని చిల్ అవుతున్న
ఉహు
ఆటోమేటిక ఇది
లేదు లేదు అట్లే ఏం కాదు ఇంకా
సర్టర్న్ టైం
ఊ నేను కూడా చదవాలి ఇగ కూర్చుని రోజుకొక టార్గెట్ అట్లా ఇట్లా అనుకుంటానా ఆ టార్గెట్ లో హాఫ్ కంప్లీట్ చేస్తా కానీ ఆ టార్గెట్ మాత్రం కంప్లీట్ గా అయిపోతలేదు
ఎక్కడ దాకా వచ్చింది మరి
ఒక సబ్జెక్ట ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇంకా ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్సు ఫస్ట్ అయితే ఏమనుకున్నానంటే ఉన్నాయి ఉన్నాయి ఎన్నో అన్ని అని అంటే మెయిన్ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అట్ల విన్నాము అవి విని రివిజన్ అయిపోయినంక నెక్స్ట్ వేరే వెటేజ్ లేని సబ్జెక్ట్సు అట్ల వన్ టూ త్రీ మార్క్స్ అట్ల ఉంటాయి కదా ఆ సబ్జెక్ట్స్ లైక్ ప్రీవియస్ ఇయర్ క్వ్చన్ పేపర్స్ బేస్ చేసుకొని ఏ టాపిక్ మీద ఎక్కువ అడుగుతున్నారు అట్లా ఇట్లా అనలైజ్ చేసుకొని ఆ సబ్జెక్ట్ చదువుదామని అనుకుంటాన
ఆహా
ఉ కానీ అదేమో హోప్ ఓకే అయితే మొన్న నేను చేసినా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ మాక్ టేస్ట్ అట్ల ఏం కాదు కాని జస్ట్ ట్రై చేసిన అంటే సిఎస్ఈ వాళ్ళ పేపర్ మాది కాదు ఆ సబ్జెక్ట్ మీద ఆ సబ్జెక్ట్ మీద ట్రై చేస్తే మ్యాక్స్ ఓకే అనిపించింది చాలా వరకు ఈక్ ఓకే కరెక్ట్ ఏ చేసిన మరి అంత పర్ఫెక్ట్ ఏం కాకు కున్నా కూడా నాట్ బ్యాడ్ అట్లా
నాకు
ఊ
అ రోజు ఆహా లాస్ట్ ఎక్కడి దాకా ఒయి అయిపోయినాయ అన్నీ
ఆయిపోలే ఇంకా
ఊ
అయిపోతే చూడాలి
ఇంకో వన్ మంత్ పడుతదా
డిసెంబర్ వరకు అట్లా కంప్లీట్ చేసుకోవాలి పోర్షన్ ఆ ఎక్కువనె పడతది ఇంకా డిసెంబర్ వరకు అట్లా కంప్లీట్ చేసుకోవాల అనుకుంటడు ఏమో నా ఎగ్జామ్స్ అప్పుడు జస్ట్ వన్ డే బ్యాటింగ్ చేస్తె వన్ డే బ్యాటింగ్ చేేస్తే అయిపోతుంది ఎగ్జామ్ రోజు నైట్
మండే బ్యాటింగ్
ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు ఒక వన్ వీక్ ఉంటది కదా అప్పుడు చదివితే అయిపోతది ఆ వన్ వీక్
ఉ ఆహా